అ
వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
అరటిపండు తింటున్నాం
అవునా ఈరోజు మీకు అరటిపండు వెట్టిర్రా
లేదు నిన్న మా దగ్గర సంత జరిగింది అన్నమాట ఏ ప్రతి శుక్రవారం జరుగుతది
ఉమ్ అయితే
అయితే మేము మా స్నేహితురాలు వెళ్ళి అరటి పండు పుచ్చకాయ పానీపూరి అవ చెరుకుగడ అవన్నీ కొట్టుకొని వచ్చ్
అవునా అండి అవును పానీపూరి నాలుగైదు రోజులు ఉంటాయా అండి మరి తెచ్చుకున్నారు
లేదు నిన్ననే తినేష్
ఆ మరి నాకట్లే చెప్పాలి కదండి నాకేమో అసలే బుర్ర తక్కువండి
అలాగే నెష్
ఆహా అవునవునండి చాలా నా చాలా మంచిదండి మా అమ్మ నాన్న చెప్తారు పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదమ్మా అని
అవును
మీరు తినండి మీ పక్క వాళ్ళకు కూడా కొంచెం ఇయ్యండి ఇగా అన్ని మీరే తినకుండా
ఇస్తానండి దాందేముంది
అంటే ఆరోగ్యం అందరికి పంచాలేండి ఆరోగ్యం అందరికి మంచిగా ఉండాలి అందరు మంచిగా ఉండాలని కోరుకోవాలి
ఆ అయితే మా కాలేజీ లో ఫెస్ట్ ఉందన్నమాట
ఎప్పుడండి
ఇంకా త్రి ఫోర్ నాలుగైదు రోజులల్లో ఉంటాదన్నమాట
అవున చెప్పండి అయితే
అయితే మేము ఆర్డర్ పెట్టినాం కమ్మలు మీ షోలో
మ్మ్
ఈ రోజు మార్నింగ్ వచ్చిన ఇంతసేపూ
బాగున్నాయండి
బావున్నాయి అంటే నాలుగు కమ్మలు నాలుగు జతలకి వన్ ఫిఫ్టీ ఫైవ్ వడ్డదట్లా
కొనుక్కుంటామండి మాకు అలాంటివి ఏమైనా షేర్ అంటే పంపగలరా మీరు నాకు
అంటే అవి సిల్వర్ ఇయరింగ్స్
ఏది అయినా ఏం గాదండి వెండి కలర్ లైనింగ్ కాదు అంటే చూస్తాను ఫస్ట్ అయితే ఫస్ట్ నేను చూడగాలి కదండి నాకు నచ్చితే నేను కూడా పెట్టుకుంటాను అనమాట కొను
హ్మ్ బావున్నాయండి క్వాలిటీ కొంచెం అటు ఇటు ఉంది గాని పెట్టుకుంటే బాగు న్నయ్ అవి చూడ్డానికి బావున్నాయ్
ప్పండి దాని గురించి నేను చూస్తాను ఇంకా
అంటే మీ సారి బట్టి మీ చీర బట్టి ఉంటంది కదా మీ చీర మీ డ్రెస్సులు బట్టి కమ్మలు కనుక్కోవాలి కదండి
ఆ అవునండి అక్కడ అన్ని అన్ని రకాల చీరలు ఉన్నాయిలేండి పట్టు చీరలు తెల్ల చీరలు గ్రీన్ కలర్ చీర ఇంకా ఫ్యాన్సీ చీరలు అవన్నీ ఉన్నాయిలేండి
ఆ అదే మా కర్లర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ దానికి సెట్ క్క బయట ఉంటది కదా అని అవునవునండి
ఊ చెప్పండిగా అస్సలే చతగా లేదండి నైట్ అయితే తలకాయనోత్తందండి మా అమ్మ గారితోని చెప్తుంటే ఎవ్వడ్రా మాట్లాడమన్నది నిన్ను అని అంటండ్రండి ఇంట్లా
అవునండి మరి ఎందు
ఉ ఇగ తప్పుతదా అండి జీవి అన్నం తినాలి కదండి మరి మూడు పూటలు నేను
ఆ తినాలి
తినాలంటే కొంచెం ఏదైనా ఒక సంపాదించాలి కదండి అలా అప్పుడప్పుడు చిన్న చిన్న ప పనులు చేస్తాలండి త తప్పో రైటో నాకు తెల్వదు కానీ చేతననమాట అయిన్ అంతా భగవం తుడు లీలా
అంతే
మన వారికి వచ్చిందంటే మన వరకి వచ్చిందంటే పక్కా దేవుడు ఈ దేవుడు దీవెనలు లేకుండానే వస్
అదే మ దీవనలుం టనే మనం ముందు సాగు
అవునండి అసలు మా మాకొక స్నేహి త్రాలు ఉంటదండి ముందు జాగ్ర అసలు ఆమెకి ఎవ్వరు చెప్పిరండి తొందర తొందర పడి అన్ని పనులు చేతదండి అవసరం లేని పనుల అన్ని ఫ తొందర చేతంది మా చెల్లయ్య ఒక గముంటదండి ఆ కాలేజీలా
అవునా
అసలు ఆమెకు చెప్పనే చెప్పలేదండి ఒక ఐదారోజులు కానే కాలేదు అసలు అప్పుడే తొందర వది టెన్ న్ పడతానండి భయపడ్
టెన్షన్ ఏం పడరండి వాళ్ళు టెన్షన్ పడరు గానీ జస్ట్ డబుల్ కన్ఫ అంటే డబుల్ కన్ఫ న్ఫమేషన్ ఉంటది కదా
ఆ ఎందుకు అండి టెన్షన్ మేమున్నాం కదండి మాకు ఇలా వస్తేనే కదండి ఏదైనా మేము చెప్పడానికి వస్తది మీకు చెప్పేసాము అలా చేరిగిందండి మా దగ్గర
అవున అవునవును
అయితే మా స్నేహితురాలు ఆప అంటే భయపడ్డది ఇగ కొంచెం చెప్పిన లేండి నేను అసలు ఎవర్రా చెప్ప చూడమన్నది నిన్ను అని అ నా నిన్న
ఉ
దని వల్ల ఏం జరగద్ లేండి మీరు టెన్షన్ పడకండి ఆమె టెన్షన్ ఏం పడ ఆమె ఏం పడట్లేదు అనుకుంటా కదా అయిన
ప్పు లేదులేండి ఎందుకంటే మనం ఏం పైసలు వాళ్ళకి ఇయ్యలే కదండి మనం నోరే కదండి మాట్లాడేది చదివేది చూసేది వినేది
ఇంకా మరి తిన్నారా
తిన్నమండి మీర్ తిన్నారా
ఆ తిన్నము ఈ రోజు పూరి పెట్టిండు
అవునా పూరి బావున్నాయా
ఆ బానే ఉన్నాయ్ పప్పు కూర వల్ల
బా పప్పు మాకు నిన్ననే చేసిరండి పప్పు
మాకు ఈరోజే పెట్టిండ్లే టిఫిన్స్ పెట్టట్ ట్లేరు మాకు ఎందుకంటే సిలిండర్ రేట్లు పెరిగినయి దాని వల్ల టిఫిన్ లేం పెట్ టలేదు పూరి చపాతి పెట్
మా ఇంటి దగ్గర సిలిండర్లు అండి రెండు వేలు పెట్టినా బ్లాక్ లో దొరుకుతలేవండి అసలు ఎంత కష్టమైంది తెలుసా అండి ఇక్కడ
అవునా
అయితే కట్టెలు పోయే ఇక పెడదామని అనుకుంటున్నా కానీ కట్టెలు లేవండి మా నాననితెమ్మని చెప్పాలి ఒక రెండు కిలోలలా
రెండు కిలోలు కాదండి రెండు క్వింటోలు అయితే సరిపోతాయండి రెండు కిలోలు అంటే ఒక అన్నం ఉండడానికి కూడా సరిపోవండి
ఆ అయితే ఎన్నో అండి నాగు అంటే మేము పైసలు పెట్టి కొనాలండి ఇక్కడ అందుకే చూసి కొనుక్కోవాలన్నమాట కిలోలు లెక్క ఫుల్ రేట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ
కిలోలెక్క అయితే సరిపోవండి మీకు
అవునా ఇంకా చూస్తానండి ఏం జరుగుతదో నాకు కూడా తెలియదు
నింకా వాతవరణమెల ఉందండి మీదగ్గర
ఇట్యితే ఫుల్ ఉడక ఊసింది మళ్ళీ బయట పడుకున్న కొద్దిసేపు మళ్ళీ లోపలికొచ్చిన అసలు నిద్ర పట్టలేదండి తలకాయ నొప్పి లేసి
ఎక్కుకండి మీరు మాట్లాడకండెక్కువ కొంచెం తగ్గించండి కదా
ఈయ తగ్గించాలన్ అంటేక ఒక రెండు రోజులు కష్టపడాలి లేండి ఇక మరి తప్పదు కదా ఇగ వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలండి ఏదైనా అవకాశము మళ్ళీ రా అన్నారు రాదు మళ్ళీ పో అన్నా పోదండి
అంతే అండి
మంచి పనే చేస్తున్నానో మన్ మంచి అనుకుంటున్నానండి ఏం జరుగుతు ఏదైనా భగవంతుడికే వదిలేసిన ఇక ఉద్యోగానికి కే చదువుకుంటున్నా అండి పొద్దున్న ఐదింటికే లేసిన ఐదింటికి లేవగానే కొన్ని మంచ నీళ్ళు తాగిన ఇక చదువుడు స్టార్ట్ చేసినా అండి ట్రైన్ ప్రాబ్లమ్ లో ఏమో అని ఆయాప్టిట్యూడ్ ల ఇక అసలు ఒక ఐదు క్వ్చన్లకె రెండు గంటలు పట్టిందండి నాకు ఎగ్జామ్ లో ఏం రాత్ తనో నాకు భయంమయితంది
ఏం కాదు ఇప్పుడు మీరు కొత్త కొత్త కదా అట్లనే అనిపిస్తుది ఒక ప ఇరవై ముప్పై ఈ ప్రశ్నలు చేస్తుంది అనుకో మీకే అర్వాటు అయితు
ఆ అవునండి మీక్ మీకు ఏమన్నా వాటి గురించి తెలిస నాకు హెల్ప్ చే ఎ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి అలా నేను మీకు కా కలుస్తాను మీ దగ్గరకు వచ్చి
ఓకే అండి
నాకు ఎగ్జామ్ ఉంది అయితే దానికే ఫుల్ ప్రిపేర్ అయిదాం అంటా అన్నా గాని పొద్దున్న లే వేసే చదువుకుంటా అన్న మధ్యాహ్నం మేము ఫోన్ చుస్తా అన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటా అన్న ఇంక ఎందుల్నే
కొన్ని రోజులు మరే పరీక్ష ఉందంటున్నారు కదా కొన్ని రోజులు సోషల్ మీడియా ఆప వచ్చు కదా
అవునండి అందు అందుకే బంద్ చేసినా అండి హా యాప్ పని ఇన్స్టాల్ చేసినా అండి అయన గాని నా కళ్లు యూట్యూబ్ లోకి వెళ్ళి అటు ఇటుక పోతాయండి
యూట్యూబ్కి వెలండి కానీ మీకు కావాల్సినవి చూడం డి అన్వస్రమ్ అయినవి చూడకన
తే అవునా అండి ఇప్పుడు నుంచి నేను అవే ఫాలో అయ్యి మరి అవవి చూసలేండి కొన్ని సబ్స్క్రైబ్ అయితే అవే నాకు వస్తాయియ అనమాట రోజుగా
అవునవును నీకు కావల్సిన వాటిని సబ్స్క్రైబ్ అయినా సచ్ చేసినావు అను కొను అనే వస్తుంది క నువ ఏసచ్చి ఎతే అదే టాపిక్ వస్తురి కదా ఇష్టక్ట్ అంటే కాకుండా ఉంటాం
అవునండి మ మీరు చెప్పింది కరెక్టేనండి నేను కూడా అలానే చేస్తాను ఇప్పుడు నుంచి ఇంకా చదువుకుంటానండి చాలా ఉందడు అసలు చదవడం ఎంత అంటే చ బుక్కులు చదివినా కూడా వస్తే రావు తెలియదండి ఆ క్వశ్చన్లు
ఆ టాపిక్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నప్పుడు కొన్ని టాపిక్స్ అని పెడతారు కదా ఆ టాపక్చ ప్రిపేయర్ చదువుతున్నారా మరి
అవునండి మా కు ముందే చెప్పిరండి ఇల అంటే ఇన్ని చదువుకోవాలమ్మా ఇందులోకెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుది అని చెప్పారు కానీ ఏ క్వశ్చన్ వస్తుందో మాకు తెలియదు ఆ దేవుడికే తెలియదండి తయారు చేసిన తయారు చేసిన వాళ్ళకి తప్ప
అవునవును
కానీ వాళ్ళు ఎక్కడ నుంచి ఇస్తున్నారో కూడా అర్థం అయితలేదండి మేము అన్ని వెబ్సైట్లలో అన్ని యూట్యూబ్లలా టెలిగ్రామ్లలో అన్ని వెతుకుతున్నామ అండి నేను ఒక ఎగ్జామ్ జరిగింది దాన్న అయితే ఎన్ని ఆ కుషన్ని ఎక్కడెక్కడనో పేస్ట్ చేసి చూసినా కూడా రా అట్లేవండి అసలు ఎక్కడ రెడీ చేసి రో కూడా తెలియదు ఎక్కడి నుంచి ఆ పేపర్లని
ఏమో ఇగో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా నాదేంటిది చదువు పట్లదు అని ఆ టాపిక్ పట్లా జ్ఞానం ఉంటాది కదా దాన్ని బట్టి వాళ్ళే తయారు చేస్తారు అనుకో కుంటా
అవునండి ఫుల్ అసలు అసలు ఎంత అర్ధమేగా కొంచెం అయితే కష్టంగా ఉన్నా అంటా అండి మా ఫ్రెం అంటే మా స్నేహితురాలు నేను ఎగ్జామ్ రాసి ఈ రోజు కూడా ఒక ఆమెకి పొద్దున్న ఎగ్జామ్ ఉంది ఏమైందో ఏమో మంచిగా రాయాలనే కోరుకుంటున్నాను
అవునా కో
ఆమెకి మంచిగా జాబస్ ఆమెకి ఒకవేళ వ ఉద్యోగం వస్తే నాకు మంచిగా బిర్యానీ పిత్తా అన్నదండి
ఆ మీకు ఉద్యోగం వస్తే బిర్యానీ వస్తారు కానీ మీకు ఉద్యోగం వస్తే నీ లైఫ్ సెట్ అవు ది కదా అండి అంటే నువ్వు కూడా చదవాలి అని చెప్తున్నా మీ ఫ్రెండ్కి రా మీ స్నేహితురాలికి రావాలి నీకు కూడా రావాలి అప్పుడు ఇంకా ఇద్దరు
చెప్పాన అనమాట నాకు ఉద్యోగం వస్తే నీకు బిర్యానీంది పట్టు చీరనే ఇప్పిస్తాను అనని అలా ఛాలెంజ్ పెట్టుకున్నామ అండి మీక వస్తే నాకు నాకొస్తే మీకు ఇవ్వండి అనుకుంటా మేము అనుకున్నాంలేండి అప్పుడు మంచి పనే కదండి ఎట్లా
అవునండి
అంటేనే కదండి చదువు మీద కొంచెం జ్ఞాప్ అంటే వస్తుది ఇంట్రెస్ట్
ఉహు
ఇప్పుడు మా ఫ్రెం ఒక మా స్నేహితురాళ్ళు చదువుకుంటుందండి ఆమెను చూసి నేను చదువుకుంటాను నేను చూసి ఆమె చదువుకుంటాంది అనమాట
అంతే అట్లానే ఉండాను అంటే మనం బోర్గా చదవలేకపోతున్నప్పుడు అట్లా ఫ్రెండ్స్ ఉండడం వల్ల చదువుతాం మనం వాళ్ళు చదువుతున్నారు కదా అని మనకు కూడా చదవాలనే కోరిక పోతుంది అన్నమాట
మరి
సరే అండి బాయ్
హు